ఈస్గాడు వచ్చి పోయిండు ఇప్పుడే కారింపాకు మీర్గాడు పోయినాక అడా దొరికింది అను వాసనే లేదు ఉత్తుదే గెడ్డి కరివే బాకు ఇదేంటాయనిచ్చిందే అసల్ గింత వాసన్లేదు ఇదేమన్నా యాపాక్ ఉంటాది ట్ ఏమన్నదీ స్మెల్ లేదు ఏద్లేదు ఏదో షో కేస్ కు పెట్టుకున్నట్టే ఉందిది
చెట్టా
అహా ఇది నాకే తుంచినపుడు లైట్ గొస్ వుంది స్మెల్లు
అవునా
హ్మ్
ఏమాకో అది కరివేపాకేనా కాదా
మ్మ్ ఏమో కరివేపాకే కరివేపాక్ లాగుంది మరి
స్మెల్ లేదు
మ్మ్ హ్మ్ అదే
మరూమ్ దగ్గరా గులాబీ చెట్టు ఉందక్క ఒకటి
పట్క రా
అయితే అది అది రెం డు రకాల పువ్వు కన్ ఒక పువ్వు రెండు రకా రెండు రంగుల్లో కనిపిస్సది
ఆ
లైట్ గులాబీ పింక్ కలర్ ఒకటి డార్క్ పింక్ ఎడ్జస్ లో డార్క్ పింక్ అట్లా కనిపిస్సది.
అయితే దాన్ని అదేదో అంట్ర గదా సైన్స్లో పూరణ ఋత్ త్యా ఏదో అంటా ఆ దర్ పాలనేషినే గాని తెలుగులో ఏమంట్రు పునరుత్తరణ హీ యమ్మ తెలుగు జౌవనైత నట్ ఇంగ్లీష్ జవనైయి నట్ అటుగాకుం ఇటూగాకుండ అయితిని నేను అంటే కొత్తమొక ఒక ఒక మొక్కని ఇంక మొక్కను క్రాస్ చేయించి కొత్త మొక్కను పుట్టిస్సారు మ్మ్ క్రాస్ పాలినేషన్ అంటే దాని కాడ దీని కాడ జేస్సర్ కట్ జేసి పెట్టి స్టిక్ జేసి అక్కడి నుంచి వస్తది ఒక ప్లాంట్ అది టూ టూ కలర్స్ లో ఉంటది
మ్మ్ అదొకటి ఇంగోటేమో ఆరెంజ్ అనుకుంటా
మీకు మంచిగా బాల్కనీలకి ఎండ కొడుతది మంచిగ తెచ్చు
అది ఇంకా అడిగిన అందు కే అవె అమె ఓనర్ ఆమెను అడిగితే సరే రాను వెళ్ళేటప్పుడు ఇస్తాలే ఇంటికెళ్ళేటప్పుడు ఇస్తాలే అనింది
ఆ
షాపా ఇంగ దగ్గర్ లో లేదు కన్నడనే
ఎంగ్లం పెంగ్లం అన్నావా
ఇప్పుడు ఎందుకులే అక్క తెలుగులో మాట్లాడు
ఆహా అట్లా అన్నావా అంటున్నా
ఎందుకమ్మా అని అడిగింది ఆంటీ ఆ మొక్క కావాలంటే ఎందుకమ్మా అనింది పెట్టుకోడా ఇంట్లో పెట్ కోవడానికంటే మీ ఇంటి దగ్గర్నా అని ఎక్కడ ఇక్కడ మీ ఇంటి దగ్గర అంటే మా ఇంటి దగ్గరే ఆంటీ అని సరే నువ్వుంటికెళ్లే రోజు ఇస్తాలే అనింది పేద్దగా ఉంది అట్లా మందారం చెట్టు గుబురు గుబుర్గా వస్తదిగా అట్లే వచ్చింది ఇది కూడా ఒక సింగిల్ కొమ్మ కాదు
ఎట్లా మరి ఎట్లా తీసుకొస్తావ్
కొమ్ అక్ మొత్తం కొమ్మ నువ్వు తీసుకొస్తావ్ గులాబీ కదా ఒకొమ్మరిస్త్ ఐతే అయిపోతది
ఒక మేస్త్రి వాటర్ లో పెట్టుకొని రావాలి కాడని అన కింద ఉంటది కదా
నే నేనేమనుకుంటున్నాండి అంటే ఒక డబ్బా తీసుకొని బాటిల్ కట్ చేసి దాంట్లో మట్టి కట్టి పెట్టి ఈ మొక్క పెట్టి నైటే కదా నైట్ స్టా వచ్చే ముందు పెట్టుకొని పొద్దున్న వచ్చి దాన్ని ఇంకా కుండలోకి మ పెట్టాలి
వాటి చేయకుండా
వాటర్లో
పెట్టాల
కానీ నీళ్లెలా పెడితే జర్నీ కదాకా మళ్ళా ఇక్కడనా పోతుదమ
బా కట్ చేయకుండా డైరెక్ట్ ముందులా మూత ఉంటది మూత తీసి దాంట్లో మట్టి పో మట్టి పోసి మన కొమ్మే కదా అతలోని మట్టి పోసిన ప్లేదు గ్యాప్లో నుంచి ఒక గంట లోపటి ఆడర్ పో ఆల్రెడీ పోసి మ మ్ ఎత్తగా అయిది కదా ఆ ఇష్ట ఇష్టమ్మన దాంట్లోకిిరికించు కించి మూత క్లోజ్ చేసేసియి మూత క్లోజ్ చేయ కున్నా ఏం కాదు అప్పుడు అంటే తడివి అనేది కాలిపోదు అంటే మొక్క ఫ్రెష్గా ఉంటది బాటిల్లో ఉంటది కాబటి
మన్న నేను ఒక మొక్క తెచ్చినక్క ఏ ఉంటాంది చూడు స్నేక్ లాంటి విన్నావా
ఆ ఇది బ్రహ్మజముడు నాగజమ్ముడులానే ఉంటది
ఆ అట్లే ఉంటది బట్ అది కాదు వేరేది సేమలాగే మొన్న రూమ్ లో పెడితే బెడ్రూమ్ లో పెట్టుకుంటే అది ఆక్సిజన్ని స్వచ్ఛంగా చేస్తారు అది తీసుకొచ్చిన అది ఎట్లా జస్ట్ కవర్ లో అవి వేర్లతో తీసి ఒక కవర్ లో పెట్టి ముడేసి తీసుకొచ్చినం ప్లాస్టిక్ కవర్ లో పెట్టి
అ తను ఎక్కువ టైముగా తీసుకునేది ఇప్పుడు ట్వల్వ్ అవర్స్ జారుని
మొన్న అట్లే తెచ్చినాక ఈ నుంచే తెచ్చినా
ఆహాహా ఇక్కడ నుంచి అక్కడ తీసుకెల్న్నావా
లేదు ఈ నుంచి ఇంటికి తీస్
ఆహా ఒక్ ఓకే ఓకే మొన్న తేచ్చినట్టే సేమ్ అట్లనే తీసుకొస్తా అంటున్నావా అట్లయినా ఏం లేదు ఇప్పుడు ఏమో మళ్ళా
అరే తీసుకొస్తలే కక్పోతే ఇప్పుడు ఎడబెట్టాలి అర్దంగా పెట్లేవ్ ఆడా నైన్త్ తొమ్మిదో ఫ్లోర్ లో పెడదామంటే అద్ ఇంకా రిపేరింగ్ లో ఉంది కదా
ఏ ఫోర్త్ ఫ్లోర్ లో పెట్టు ప్రెజెంట్ ఫోర్త్ ఫ్లోర్ లో కూడా బాగ్ కొంతమంది ఫోర్త్ ఫ్లోర్లో కూడా సాయంత్రం తెలి ఈ ఎండ తీస్క్ కొన్బోవలిగా షికార్కి తీసుకొని పోవాలే
హ్మ్ మొదట్లో ఉంది అది దాని గురించే ఆలోచిస్తున్నా ఎడబెట్టాలి అని అయితే తీసుకొస్తా ఒక నాలుగైదు కొమ్మలు ఇరిచి పెద్దగే ఉన్నాయి వాళ్ళ చెట్లు మళ్ళీ ఒక్క చెట్టు కాదు అది ఇంటి చుట్టూ వేసినారు అవే చెట్లు కాబట్టి ఇస్తాద్లే కొమ్మ మంచిదే కదా చెట్ల కొమ్మలు కట్ చేసి ఇంకా మంచి గా పెరుగుతది కదా
ఉ
చూద్దాం నువ్వు అన్నట్లయినా బాటిల్లో పెట్టుకొని కొంచెం మట్టి తడిగా ఉండేటట్లు చూసుకొని తీసుకొస్త
ఉమ్
అవి రెండు మల్లె చెట్టు కూడా మ మల్లె చెట్టు ఏమో మ ఓనర్ వాళ్ళది ఆంటికి తెలియకుండా తీసిన చెప్పి అడిగితే ఇస్తా దాంటిని
మనసుద తుడుకర్లే ఆటరు పోయి
ఆ ఏ ఏదైనా ఒప్పుకుంటంది కానీ రెండు తొందరగా వేయ్యాలి లైట్లు ఎక్కువ వేయొద్దు ఫ్యాన్లు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని ఊరికే గొడవ చేస్తుంది
ఫ్రీ కరెంట్ కాదు అక్కడ
సోలార్ ఉంది వీళ్ళకి అయినా కరెంట్ బిల్ వస్తుందంట ఫ్రీ కరెంటే మళ్ళా ఒక త్రీ హండ్రెడ్ యూనిట్స్ వరకు ఫ్రీ కరెంట్
ఎక్స్పైర్ అయిపోతుంది అనుకుంటుంది ఏమో మరి అయినా సోలార్ కి ఎక్స్పైర్ ఉండదు కదా
ఏమో అక్క
ఓ ట్వంటీ ఇయర్స్ వర్తని ఉంటదు స్ంది యూస్ చేసినంత మాటే ఉండదు
హు హు అదేదో చూడాలి అందుకే ఎక్కువ వాడట్లే కరెంట్ వాష్ రూమ్ లో ఒకటి ఉంచుతాం నైట్ రూమ్ లో అయితే సాయంత్రం ఎస్ త్తం మళ్ళీ ఆఫ్ చేస్తాం
హ్మ్ ఇంకా
చెప్పాలక్క
మ్మ్ ఏ
అచ్చిందాబుజ్జి
రాలే ఇందాక నే కాల్ మ చేసేటప్పుడే పోయింది
మ్మ్ హ్మ్
అట్లా పోయింది ఇట్లా ఫోన్ జేసినావ్
మ్మ్ హ్మ్ నేను బో నేను ఫోన్ చేసినప్పుడే ఉండదు నిన్న ఏడుస్తుంది ఎందుకు సాయంత్రం
ఆ అప్పుడే పండుకోని లేసింది ఇంగ అరుస్తా ఉంది ఇగ అప్పల్ బెట్ టు బిస్కెట్ పెట్టు ఇంకా మూంగ్ దాల్ బె ట్టు పాయిదాపు ఇ అన్నం తీసుకొచ్చి పెడదాం అంటేనేమో అన్నం తింటలేదు అయ్యొద్దు వద్దు వద్దు అంటది
మ్
ద ద ద అంటది మ్ అట్ల చేస్తుందేమో ేనుందే
మ్ అమ్మమ్మ ముద్దుల మనవరాలు
మ్ నేను కొత్తే అమ్మమ్మ చేతుల గుద్దుల మానవరాలు కూడా ఐతది
హహహ అయ్యో మ్ కాక
ఆ పోసిన
ఎప్పుడు వస్తారు అన్నయ్యేలు మరి
ఏమో వాళ్ళు నకిరేకల్ వెళ్ళిరంట మరి రేపు మార్నింగ్ వస్తారట్టుంది
మ్ హు అటు పోయినట్టుంది వాళ్ళింటికి
ఆ
చూసిన అక్క నువ్్వళిల్లు
చూడలే నేను ఎప్పుడు పోపోయినా న మనక ఏం అవసరం
పెళ్ల్ళప్పుడు పోలేదా అంటే అంతకు ముందు
కాని డైరెక్ట్ ఉరుకుచ్చినే
పెళ్ళకిం నేను కూడా వచ్చినా లే నీతో పడుదను ఆహా అంతకు ముందు పెళ్ళికి ముందు
మనకి ఏం అవసరం ఉందట పోను
ఆ అంతేలే వచ్చిండు బావా
అ అ
పెదనాన్న వచ్చిండా పనికి పోయి
రాలే లేేట్ అయితుంది అన్నారు
హ
ఇక లేట్ అవుతుని ఫోన్ చేసిడు మేము హాస్పిటల్ లో కూడా ఫోన్ చేసిండు
మన నువు ఎట్ల ఎల్తవ్ మరి హాస్పిట లోకి
ఎందుకా వచ్చే ఆ
హ ఒకే ఒకే ఏ టైంకి వెళాలి
నైన్ నైన్ థర్టీకిళ్లే అంతా ఇతుంది
హ చెప్తారా ఇప్పుడే డెలివరీ డేట్లు ఏమన్నా
ఇందులో ఇచ్చిర కానీ ట్వంటీ సిక్స్కి ఇచ్చింది ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అట్లా ఉంద అనుకుంటా
మర అంతా నా
ఆ ట్వెంటకే పడుతు టెన్
ట్వంటీకి టెన్ పడుతది ముందు కూడా అవ్వచ్చలే ఎందుకంటే వదినక్ కి కూడా ట్వంటీ సెవెన్ క ఇచ్చి అంటే ఆమె సిస్సెరైన్ కాబట్టి ముందు అయిందిలే
మ్మ్
అది కూడ ట్వంటీ సెవెన్కి ఇచ్చినరంటా మే ఫస్ట్లో
కాల్ కట్ చేయి
మ్మ్